హలో
హలో
ఆ వినిపిస్తుందా అండి?
ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తుంద?
కొంచెం చిన్నగా వినిపిస్తుందిండి గట్టిగా మాట్లాడండి
ఆ ఇప్పుడు వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి
ఆ ఏం చేస్తున్నారండి ఆ బాగున్నా అండి మీరు
బావున్నానండి
ఏం చేస్తున్నారండి
ఏం చేయలేదండి తిన్నాము మూవీ చూస్తుంటి మీరు
నేనూ ఊరికే తిన్నాను ఇలా బయటకు వచ్చా అండి మీతో మాట్లాడదామని
అవునా ఏం తిన్నారు
నేనా దోశ అండి నే ఎప్పుడూ దోశే తినేది
ఎప్పుడూ దోశెనా మీరు రోజూ మార్నింగ్
అవునండి
అంటే నార్మలా లేదంటే మసాలానా అండి
అంటే పెద్ద దోశలు కాదండి చిన్న దోశలే తినేది నేను
ఓహో చిన్నదేనా బోర్ అన్పియ్యదా రోజూ
అన్పిస్తుందండి ఇంక తప్పదు కదా తినాలి అంటే మాకు టిఫిన్ సెంటర్ ఉంది
ఓహో
అందుకు
ఏమేం ఉంటాయండి మీ టిఫన్ సెంటర్లో
మా టిఫన్ సెంటర్లో దోశ పూరినే అండి
అవునా
ఆ
ఆ పూరి తినబుద్ధి కాదులేండి అంతగా
అవునా నాకు పూరి అయితే ఇష్టమే అండి
అవునా అండి అంటే బయట చేసేటివి కొంచెం సాఫ్టుగుంటాయి కదండి
ఆ ఉంటాయండి
ఆయిల్ ఆయిల్ గా ఉంటాయి కొంచెంమందికి తినబుద్ది కాదండి
అంటే కాలే కాలేవి తింటే అంతగా ఏం అన్పియ్యదండి చల్లగా అయిపోయినాక తిన్ టే నూనె అంతా అలానే ఉంటుం
ఆ అవును అట్లనే ఉంటదా ఎట్లో ఉంటుంది తింటే అంటే తిప్పినట్టు అట్లుంటదండి మాకు అందుకే నే ప్పుడూ పూరి ప్రిఫర్ చెయ్యను అసలు
నాకైతేనే పూరీనే ఎక్కువ అంటే కాలే కాలే తింటే చాలా బావుంటుంది
ఆహా ఒకవేళ పూరీ తినాలనుకుంటే గట్టిగా చేసుకొని తింటామండి మామూలుగా మనం ఎక్కడికన్నా ఎళ్ళినప్పుడు చేసుకుని పోతాం కదా
ఆ అవునవునులేం
గట్టిగా అట్లయితే ఏన్నన్నా దినచ్చు మరి అన్ అట్లన్పియ్యదు అంటే ఏం తిప్పినట్టు అట్లా అన్పియ్యదు కావాలంటే అట్లా చేపిచ్చుకొని దింటా లే ఎక్కువ చపాతి ప్రిఫర్ చేస్తాం మా ఇంట్లో
ఆ నాకు కూడ చపా ఓకే అంటే మేము టిఫిన్ ఉంది కాబట్టి మేము టిఫిన్ చెప్తతున్నాము నాకు కూడా చపాతే ఇష్ ష్టం మేము చపాతీ చేసుకుండేది ఇంట్లో ఎక్కువ
చపాతి చేయొచ్చు కదా మీరు ఎందుకు పూరినే చేస్తారు టిఫిన్ సెంటర్ లో
టిఫిన్ చపాతి ఎవరు తినరు కదండి
ఎందుకు తినరు తింటారు చాలా మంది అంటే అండి ఎక్కువ తినరు
పూరీనే టిఫెన్ అంటే చపాతి కంటే పూరీనే ఎక్కువ తింటారు లంచ్ కి కావ లంచ్ కయితే చపాతి ఎక్కువ ప్రిఫర్ చేస్తాం
అదే అంతకీ ఇంగ దోశె ఎక్కువ ప్రి వాడు చేస్తార్లే
ఇక్కడైతే అలానే అండి
ఎట్లేస్తారు మీరు
ఆ దోశ ఇంగ ఆం తింటారు పెనం మింద వేస్తామండి
అలా కాదు అంటే ఎంత
చిన్నది వస్తాయి చిన్న పెనుములు వస్తాయి కదా
కాస్ట్ అమౌంట్ ఎంత
అమౌంట్ ఒక దోశ ఎంత అంటున్నారా ఒక దోశ పన్నెండు రూపాయలండి
పన్నెండా
ఆ పన్నెండు రూపాయలు
ఎందుకు రెండు రూపాయలు మళ్ళీ ఎక్కించినారా
ఆ అంటే ఇప్పుడు గ్యాస్ ధరలు పెరిగాయి కదా చాలా
అవునవునులేండి అప్పటి నుంచిన అదేదో పదహైదు చేయొచ్చు కదా నేను వేరే చోట తిన్నా అక్కడే మొన్న కాలేజ్కి పోయేటప్పుడు ఇ ఇంతకు ముందు టెన్ ఉండే ఇప్పుడు ఫిఫ్టీన్ అండి
ఆ ఇప్పుడు చాలా పెంచేసారులేండి ఇంక గ్యాస్ రేట్లు ఆయిల్ రేట్లు అన్ని చాలా పెరిగిపోయాయి
మీరు కూడా అట్లా ఫిఫ్టీన్ చేయచ్చు కదా ఎందుకు ట్వెల్వ్ చేసిన
అంటే ఇప్పుడు ఫిఫ్టీన్ అంటే అక్కడంతా పనికి వెళ్ళే వాళ్ళు కాబట్టి ఒకేసారి టెన్ రూపీస్ నుంచి ఫిఫ్టీ ఫిఫ్టీన్ రూపీస్ చేస్తే తినరు అందుకని మేము పన్నెండు రూపాయలు చేసామండి
అంతేనా అంటే పూరి
పురిగానంతేండి అంటే రెండు ఇరవై ఐదు రూపాయలండి
రెండు పూరీలు ఇరవై ఐదు ఇది కూడా అంతేగ రెండు దోశలు ఇరవై ఐదు
రెండు దోస ఇరవై ఐదు
ఆహా
అంతే కదండి ఇది ఎక్కువ రేట్లు ఎక్కువ రేట్లు పెట్టి మరి జనాలు రాకుండా చేసుకోలేం కదా
ఆ అవును మరి నేను అనంతపూర్లో తిన్నప్పుడు అట్లనే అంతే ఉన్నిందండీ
అంటే మీరు అంటే తింటారు కొంతమంది రేట్ ఇప్పుడు పరిస్థితిని చూడాగానే రేటు పెంచితేనే ఏందబ్బా ఇంత రేటు అనుకుంటారు
అవును కానీ మీకు కూడా సరిపోవాలి కదా అట్లనే మీరు నష్టం చేయలేరు కదా
ఇయ్యలేమండి పెంచలా మెల్లమెల్లగా ఇం ఏం చేస్తాం ఒకేసారి పెంచితే అంటే ఇక్కడ అంత పనికి వెళ్ళే వాళ్ళు కాబట్టి ఎక్కువ రేటు పెడితే తినలేరు
పర్లేద మీకు ప్రాఫిట్ వస్తద దాని మీద
ప్రాఫిట్ అంటే అంతేం రాదండి ఊరికే జస్ట్ ఖర్చులకి వస్తాయ్ ఇంటి ఖర్చులు
ఆ ఎన్ని సార్లు స్తారండి రోజుకి
రోజుకి ఇస్తామండి అంటే ఒకోక్కసారి అయిపోతుంది ఒక్కసారి అయిపోదు ఒకసారి మూడు సార్లు ఏస్తాం ఒకసారి నాలుగు సర్లు ఏస్తాం ఒకసారి రెండు స రెండు సర్లు వేస్తాం వ్యాపారం బట్టి అంతే
మా ఇంటి దగ్గర సేమ్ చిన్న దోశ వేస్తారు అంటే మీకు టౌన్ లో కాబ ట్వల్వ్ రుపీస్ అట్లేమో మళ్ళీ ఇక్కడ అంతగా కొనుకోరు కదా అంత రేటు పెట్టి ట్వంటీకి త్రీ ఇస్తారు
హ
బయట అయితే అదే దోస బయట ఆ
పల్లెటూరులో కదా
పల్లె అని కాదు మామూలుగా ఇట్లా మామూలుగా వీధిలో స్ట్రీట్స్ లో కదా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఒకటే తీసుకుంటారు కాబట్టి ట్వంటీకి త్రీ అదే బయట అయితే ఈచ్ టెన్ రూపీస్
ఆ అవును సేమ్ అదే దోసే బయట రేటు
ఉ
ఇక్కడ కూడ అంతే అండి సేమ్ ఇదే దోసే ఒక పదహైదు కి అమ్ముతారు పది రూపాయలకి
మా మసాలా దోశ అయితే ఫిఫ్టీనో ఏమో అండి సిక్స్టీనో దాంతో కంపేర్ చేస్తే ఇదే మేలు
ఆ మసాల దోస ఫిఫ్టీ అండి కొన్ని కొన్ని హోటల్లో ఇంకా సిక్స్టీ రూపీస్ కూడ ఉన్నాయ్
అవును ఇదే మేలు కద మహా అంటే ఒక ఎక్కువ అయిపోతాయి
ఆ అంతే అండి
అందుకే మేము ఎగ్జామ్స్ టైమ్ లో మొత్తం ఇక్కడ నుంచి తెస్త ఉంటి నేను
టిఫిన్ తెచ్చుకొని అక్కడ తంటుంటీమి
ఇక్కడ నుంచి అక్కడ నుంచి తెచ్చుకొని ఇక్కడంత ఒకే డబ్బులు మిగిలిపోతాయన
డబ్బులు ప్లస్ టైం అండి చాల మంది ఉంటారు కదా మా కావల్సిన అంత తొందరగ ఇవ్వరు టైం అయిపోతుంది అందుకే ఈడే మా ఇంటి ముందరెన ఈడ అదేదో తీసుకొని వచ్చేస్తే అయిపోతది అట్ల చేస్తా అండి
అంతే లేండి ఇంగ మనం ఏం చేస్తాం ఎక్కడ బంటే అక్కడ తీసుకుందాం
మీరు హెల్ప్ చేస్తార అండి హోటల్కి
హోటల్కి ఇచేస్తానండి పార్సల్ కడతాను
అంతేన
అంతే ఇంగ ఇంకేం చేయాల దోసలు ఎసే ఎస్తాను ఒకరు ఇద్దరు వస్తే అందరు జనాల్ చేయలేం కదా అండి
మీలాగ రివర్స్ మేము కొ టిఫన్ కొంటుంటిమీ అంటున్నా కదా అనంతపూర్లొ సేమ్ అట్లనే ఒక అబ్బాయి వాళ్ళ అమ్మ ఆ అబ్బాయి దోస్లేసాడు అంత పనంతా అబ్బాయ వాళ్ళమ్మ పార్సల్ తీసి ఇచ్చి మనకి అమౌంట్ ఇప్పించుకుంటాది ఎంత తొందరగా ఏస్తాడని మేమైతే నేను నా ఫ్రెండ్ చూసినప్పుడల్లా అదే అనుకుంటాం అంటే వాళ్ళమ్మకు ఎంత బాగా హెల్ప్ చేస్తున్నాడు జూడు అని
అంటే వాళ్ళకి వేసి వేసి అలవాటు అయిపోయిందండి అంతే వేస్తే ఎవరికైనా అలవాటు అయితుంది
అదే
మీకేండి మీకు వచ్చా దోసే మీకు వచ్చా దోసె ఏసేకి
ఆ వచ్చు అండి అంటే అది ఎట్లుంటుందంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకంగా వస్తాయ్ అదేం అర్థం కాదు మళ్ళీ ఆ మళ్ళ అది పెనం బట్టినో లేదంటే పిండి బట్టినో అర్థం కాదు
ఉమ్ అంటే పెనం బట్టి కొంతమందిలో బియ్యం ఉంటాయ్ కదా బియ్యము కొంతమంది అన్నీ ఏస్తారు ఉద్దిబేడ్లు అవి ఇవి కొంతమంది ఏమెయ్యరు సో దాన్ని బట్టి కూడా వస్తాయండి
ఆ అండి మా ఇంట్లో రఫ్ వస్తాయ్ అంటే మా ఇంట్లో వాళ్ళు తినేది కూడా రఫ్ గనే స్మూత్ గా తిన్రు
ఆ
అంటే గట్టిగా అయినంకనే తింటారన్మాట అది మా అవ్వ వాళ్ళింటికి పొయ్యాన్కో చాలా స్మూత్ ఉంటుంది అదే ఒక్కొ ఇంట్లో ఒక్కొక్క రకంగా ఉంటాయ్
అది పెనాన్ని బట్టి ఉంటుందండి
ఆ మనం మనం ఇంట్లో వేసుకున్నంత వాళ్ళ ఇంట్లో ఎయ్లేము కూడా ఒకసారి ఎవరైనా ఇస్తే రాదనుకుంటారు
అంతే అండి అలవాటు ఉండాలి
మరి చపాత్ చెప్పు ఎక్కడ పోయినా ఒకే విధమే
చపాతి ఆ కొన్ని దగ్గర్లు చపాతి కూడా కొంచెం టేస్ట్ వేరే ఉంటాయ్ బాగుంటాయ్
ఉమ్ అంటే హోటల్లో వాళ్ళు వేరు చేస్తారు మనం ఈ ఇంట్లో చేసుకున్న వాళ్ళయితే ఎవరింట్లో అయినా ఒకటే చపాతి, పూరి ఈ దోశనే డిఫరెంట్
ఉమ్ దోశే అన్ని చోట్ల డిఫరెంట్ అండి ఒకరికి అచ్చినట్ల అస్సలుకి ఇంకోరికి రాదు
రాదు మామూలుగా బైట అయితే ఆ రాదు వాళ్ళకే రాదు బయట ఐతే ఇంకావా చాలా ప్లేయిన్ గా ఉంటది మనం అస్సలు వేయ్యలేం అట్లా
ఉమ్ అవున్లే అండి
ఆ మామూలుగా బయట ఎట్లేస్సారు ఒక కప్ కప్పేసి దాన్ని ఇట్లా తిప్పుతారు కదా
ఆ
అ అట్లా మనం ఇంట్లో ఎయ్యగలమా?
ఆ మనం అట్లా ఎయ్యలేం లేండి ఇంట్లో మనం గెంటెతో వేస్తాం
ఆ గేంటెతో అస్తాం వాళ్ళైతే తిప్పి తిప్పి పెడతారు మనం అట్లా వేస్తే మనకు అంత పెనుంకి అతుక్కోని వెళ్పోతాది
అమ్ అంతే కదండి హోటల్ ఇంకా హోటల్ ఇంట్లోకి డిఫరెన్స్ అదే కదా
ఆ అంటే వాళ్ళకు కొన్ని టెక్నిక్స్ ఉంటాయి
ఆ ఉంటాయి ఆ ఎలా చెప్తారండి మీకెందుకు చెప్తారు
అంటే చెప్పరు
ఆ ఆ టెక్నిక్స్ చెప్తే ఇంకా వాళ్ళకి లాస్ వస్తుంది కదా
అదే దోశల్లోనే కాదు కొన్ని ఫుడ్లు అంతే వాళ్ళకి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి వాళ్ళు చెప్పరు మనకి కొన్ని కొన్ని చెప్తాంటందంటే మా ఇంటి దగ్గర ఒక అవ్వ హోటల్లో లో పని చేస్తాదా చెప్తా అంటారు వాళ్ళు అప్పుడే తెలిసింటారు కదా ఇట్లా అని చెప్తా అంటారు అన్నమాట
అవును అవును లేెండి అంట వల కొన్నిది మంది ఎంత చెప్పినా అలా వేస్తే మనకి రాదు కాబట్టి చెప్తారు
ఆ
కొంతమంది చెప్పారు
అదే బయట అంతే కబాబ్ వేసే వాళ్ళు అంతే వాళ్ళు వేసినట్టు మనకి ఇంట్లో రాదు
ఆ కబాబు గ అస్సలు చాలా డిఫరెన్స్ వస్తుంది
మనది సాఫ్ట్ వస్తది మా మా ఇంట్లో అయితే
మాకు కవాబు చేసేకి రాదంట అంత ఆయిల్ ఆయిల్ ఉంటుంది
ఆ అట్లాస్తంది మన ఇంట్లో అదే బయట అయితే ఓ రే ఎంతా బాగా ఉంటాదో క్రిస్పి క్రిస్పిగా అసలు
అందుకే అండి వాళ్ళు బిజినెస్ పెట్టారు మనం ఇట్ల అన్నా
అదే దాంట్లోకి ఏదో ఒకటి టెక్నిక్ ఉంటుంది వాళ్ళకు కూడా అంతే చెప్పరు
ఏద నేర్చుకుంటారు బాగా చెప్పరు ఎందుకు చెప్తారండి చేస్త
నేర్చుకోవడం అంటే కొన్ని కలుపుతారంట మనకు తెలీదు అవి
మీ వాయిస్ వినిపిలేదండి
అంటే కొన్ని మిక్స్ చేస్తారంట అండి మామూలుకి ఇప్పుడు వడలే ఎ మనం ఓన్ని చిన్నగి పిండితోనే వేస్తాము వాళ్ళు అట్లా కాదంట బియ్యప్పిండి కొంచమేవో ఎక్స్ట్రాగా పిండులు యాడ్ చేస్తారంట గట్టిగా ఉండడం కోసం
ఆ నేను విన్నాను అది
అదే అదే